హలో
హలో
ఆ పులిహరే చేసానండి ఇంకో ఫోర్ అంటలేదండి త హలో
నమస్కారంారం మేడం
నమస్తే అండి
బాగున్నారంండి
లా
ఆ
అ
ఏం కర్రీ చేస్తారండి ఈ రోజు
మీ
హీరో స్పెషలీ
స్పేష స్లేమి లేదు టిఫన్కి
మీకు బాగా వంటి చేయడం వచ్చడి
మాదిరిగా చేస్తూ ఉంటాము
ఏమేమి వంటలు వచ్చండి మీకు
బిర్యానీ
బిర్యానీ కూడా చేస్తా ఉంటారండి
అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను
మీ హస్బెండ్ చాలా లక్కీ అండి
చాల తంటరు
నీ చేటు వంటలు అంతా రుచికరంగా ఉంటాయి అనుకుంటాను
రుచికరంగాైన వంటలు చేస్తంటాారు
ఇంకా మీకు అల్లావ ఎలా చేయాలో తెలుస అండి హలో మేడ హలోలో మేడమ్ హలో ఇనిపిస్తుందా మేడం హలో దె